ఏం లేదు, ఖాళీగాళ కూర్చున్నా. అదే మనం బస్. చేద్దామని ఆలోచించుకున్నాం గదా. దాని గురించి ఆలోచిస్తున్నా.
బిజినెస్ ఆంటే, నేనేమ్ నాక్. నాకైతే, చిన్నప్పటి నుండి ఈ నాటుకోళ్ల వ్యాపారం జేయాలని బాగా కోరిక,
ఆ నాటుకోళ్లు బాగానే ఈ మధ్య రేట్లు కూడా పెరిగాయంట. వాటి చేస్తే బానే ఉంటుంది గానీ, మన ఇద్దరమే స్టార్ట్ పెట్టాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఎలాగ మరి మనకి.
ఇది బర్లది. డైరీ ఫామ్ ఉంటది కదా. అదైనా పెట్టుకోవాలన్న నాకు ఎప్పనుండో ఆలోచన ఉంది. కానీ, డైరీ ఫామ్ అంటే ఎక్కువ డబ్బులు అయితయి కదా. పార్ట్నర్ రావాలి కంపల్సరీ.
ఆ డైరీ ఫామ్ కన్నా ఫస్ట్ అయితే, ఈ కోళ్ల ఫామ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అయింది చూద్దాం
అని అంటున్నారు మా వాళ్ళు
ఆ ఇక మనం దాన్ని నీట్గా చేసుకోవాలి
అంటే కాని కోళ్ళు ఉన్న దగ్గర పాములు వస్తాయి కదా మళ్ళీ అన్న ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి పాములు ఏమన్నా ఇట్లా హాని చేస్తాయి అని మా నాన్న అంటున్నాడు చెప్పాను మొన్న ఆల్రెడీ
ఆ అంటే కొంచెం హైట్ లో కట్టుకోవాలి. మనం అప్పుడైతే బానే ఉంటాయి. వేరే వాళ్లుదగ్గర ఏ ఎవరినెవరినో చేస్తే, వాళ్లనే అడుగుదాం మనం సజెషన్స్.
అదే, అదే. నేను కూడా అదే అనుకుంటున్నా.
గోలే గోలే, ఆ సల్లటి నీళ్లు. ఈ మా అయ్య మంచోడు. దాని మాటలు ఇనకు. మ్మ్ ఆలయ్యా, ఫస్ట్ ఆళ్లు. వాళ్లని అడుగుదాం, ఎలా స్టార్ట్ పెట్టారు ఏంటి. వాళ్లని అడిగి మనం కూడా చేద్దాం.
మళ్లీ, వాళ్లు దాన్ని కట్. కట్టుకోవడం కూడా ఎలా కట్టుకున్నారో ఒకసారి చూడాలి. నాకైతే ఏమనిపిస్తుందంటే, కింద కొంత హైట్ వరకు సిమెంట్ వేసి, దాని పని నుండి పెన్షన్ పెట్టాలని అనిపిస్తుంది.
హమ్, అలా చేస్తేనే ఆ పాములు రాకుండా అంటే వాటికి స్పేస్ ఉండకుండా చేయాలి. రావు కదా అప్పుడైతే.
మీకు తెలిసిన వాళ్లు, ఎవరైనా ఉన్నారా అయితే? ఇలా ఫామ్ పెట్టిన వాళ్లు.
అయితే వాళ్లు ఇక్కడ పెట్టలేదు వేరే దగ్గర పెట్టారని జేప్పారు. అంతే కానీ ఎలా పెట్టారు, ఏంటి అని చూడానికి అయితే నేను వెళ్లలేదు. పక్కూరు కదా
హమ్ కనుకో ఒకసారి ఎంత ఇన్వెస్ట్ మంటట్ డబ్బులు ఎంత పట్టి వేసి నాకైతే తక్కువలనే అయిపోతది అనిపిస్తుంది ఒక పదివేలలో
ఆ పదివేలు అంటే ఇప్పుడు మనం అది కట్టడానికే అయిపో మళ్ళీ మనం కొన్నిటినైనా తీసుకొని రావాలి కదా ఫస్ట్ తీసుకొస్తే ఇప్పుడు వాటికి ఇంక ఎక్కువ రేట్ అయింది కదా కొంచెం ఖర్చు ఎక్కువనే అవుతది ఎతుండే నీ దగ్గర సెవెన్ ఉన్నాయ
గంతే ఒక పది పదకొండు వేలు ఉన్నయనుకుంటా
అవునా
మీ దగ్గర ఉన్నాయా మరి
నా దగ్గర కూడా ఒక ఐదు వేల అలా ఉన్నట్టు ఉన్నాయి చూదాం అంటే అవి మీ డబ్బులేేనా అండి సేవింగ్స్
ఆ విప్పనుండి చాలా సంవత్సరాల చాల నుండి దాచుకుంటున్న దేనికోసం అని
హమ్మ్ అంటే ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది అన్నట్టు మీకు ఇది చెయ్యాలి అని
అవునవును నాకుంది మళ్ళీ మీరు మధ్యలో అడిగేసరికి సర్లే ఎలా ఒక్కదాన్నే చెయ్ లేని ఇద్దరం కలిసి చేద్దామని అనిపించింది
అదే కరెక్ట్ లేండి ఇద్దరం కలిసి చేస్తేనే కొంచెం ఖర్చు తక్కువ అవుతది ఒకటే చేయాలంటే కూడా కష్టమైపోతది అన్ని డబ్బులు ఉండవు కదా ఒకటే దగ్గర
హమ్ కరెక్టే కాని మీరు ఇంకొక ఐదు వేలు సెట్ చేసుకుంటారా మరి అంటే ఇద్దరు సమానంగానే ఇవ్వాలి కదా
ఆ చూస్తాను నేను మా అమ్మాకి చెప్తాను ఇలా అనుకుంటున్నాం ఇస్తారా అని అంటే ఇస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తారులేండి
ఒకసారి అడగండి ఏమంటారు మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా చేస్తే అది అవ్వదు కదా
హమ్ అడుగుతాను వాళ్ళని కూడా అడిగీ చెప్తానికి కలిసి చేద్దాం ఒకసారి మీరు కూడా వెళ్ళి కనుక్కొని రండి అంటే బయట కోళ్ళు ఎట్ల ఉన్నాయా అదంతాను
ఆ అంటే ఫస్ట్ మీరు మాట్లాడండి ఇంట్లో ఓకే అంటే తర్వాత ఇద్దరం కలిసి వెల్లి చూద్దాంమని అనుకుంటున్నా
ఆ అలాగే అండి అడుగుతాను నేను ఒక టూ డేస్ లో మళ్ళీ అడిగి చెప్ తన్నాన్డి
ఇద్దరం కలిసెళ్ళి చూస్తే ఇద్దరికి ఎట్ల కట్టాల లేందని ఒక ఐడియా ఉంటది వీళ్లైతే ఓ ఫోన్ టిస్కెల్లి ఫోటోలు కూడా తీసుకున్నాం అక్కడ కొన్ని
ఉ ఇద్దరం కలిసి వెెల్లి చూసేసి వద్దాం వాళ్ళని అడుగుదాం కూడా అంటే వీటికి ఏమంటారు తిండి వాటన్నిటి కోసం ఏం చేస్త స్తున్నారు మీరు ఎక్కడి నుంచె తిన్నారా
హమ్ అవునువను అదే అన్నీ వివరాలు క ఒకవేళ మరి ఎంత లాభం వస్తుంది ఒకవేళ చనిపోతే వాటిని ఏం చేస్తారు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కనుక్కోవాలి
హమ్ అన్ని కనుక్కొని ఒక నోట్స్ లో రాసుకుందాం అప్పుడైతే మన ప్లాన్లు కూడా మనకి ఉంటాయి కదా
హమ్ ఇద్దరం కల్సే వెళ్ళాం ఎందుకంటే ఇద్దరికి ఐడియా ఉండాలి కదా ప్రతి దాని పైన
ఇద్దరం కలిసి చేస్తేనే బాగుంటాయి మళ్ళీ ఒకరం చేసినావు కూడా నువ్వే చేసినావు అది ఇది అని మళ్ళీ గొడవలు వస్తాయి కదా
హమ్ కానీ ఎక్కడ పెడదాం మరి అంటే మీ మీరు వేరే దగ్గర ఉంటారు నేను వేరే దగ్గర ఉంటాను ఎక్కడ పెడదాం
ఇద్దరం కలిసి ఇక్కడ దగ్గర ఎక్కడైనా కాలీస్థలం ఉంటే అది చూసి అడుగుదాం వాళ్ళని జస్ట్ అలా పెట్టుకుంటాము ఏమం సర్ మీరు కావాలంటే మీకు రెంట్ కూడా ఇస్తాం మని చెప్పుదాం
ఏదైనా మంచి సెంటర్ లో పెట్టాలి అంటే చివరినకి ఇట్లా కాకుండా అందరు పబ్లిక్ బాగుండే ప్లేస్ లలో ఐతే అందరు
ఆ అవును అలాంటి ప్లేస్ ఏదైనా మీ ఊర్లో ఉంటే చూడు నేను కూడా మా ఊర్లో ఏదైనా ఉంటే చూస్తాను వాళ్ళని కనుక్కుందాం ఇస్తారా అని అడుగుదాం
నేను మా నాన్నగారు కూడా చెప్పొంచాను ఆల్రెడీ ఏదైనా మంచి స్థలం ఉంటే చూడమని కొనడం అంటే అన్న్లెంగాని రెంట్ కట్టాలి ఇక అంతే
ఉ అంతేగా అ జస్ట్ కోర్లా ఫాాలమే కాబట్టి తక్కువనే రెంట్ అడుగుతారు నాకు తెలిసినంత వరకి ఆ నెన్ గూడ ఎవర్ కైన చెప్పుంచుతాను ఉంటే చెప్పమని
ఉమ్ మరి మీకేం లేదా అండి ఊర్లో
ఉ ఏంటండీ
మీ దాంట్లో పెట్టడానికి
ఆ లేదండి మాకు ఇ వేరే వాళ్ళేద చూడాలి
ముహ్ సరే మీ నాన్నగారికి కూడా చెప్పండి నేను కూడా మా నాన్నగారికి చెప్పా తనూ
నేను కూడా మా ఊర్లో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్ప పంచుతాను వాళ్ళయితే తెలుస్తాయి గదా ఎక్కడుంది ఏంటి అనేది
ఉమ్ మరి మీకు ఇట్లా ఫోన్ పే గూగుల్ పే లాంటివి ఉన్నాయా ఎందుకంటే డబ్బులు కాకుండా ఆన్లైన్లో ఉంచుకుంటే ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉపయోగపడుతది కదా
ఆ అంటే నాకు ఇదిొక్కటే ఉందండి ఫోన్ పే ఒకటిే ఉంది మీ దగ్గర ఉండే ఉంటది కదాండి
ఆ ఉంది నే మొన్ననే మా అన్నయ్య అడిగితే క్రియేట్ చేసి కడు వాడుతున్నాను ఒకటి రెండు పేమెంట్స్ ఏసి తనంతే
ఉ నాదగ్గర కూడా ఇది నాకూడ మా వాళ్ నేర్పించారు నేర్చుకున్నాను నేను కూడా
అదే అంటే డబ్బులు ఎప్పుడైనా అర్జెంట్గా అవసరం పడితే ప్రతిసారి చేతిలో పెట్టుకొని తిరగలేం కదా
ఆ నిజమే చేతిలో పెట్టు తీరిన కూడా భయమే ఉన్ ఉంటుంది ఎక్కడ పోతయో అనేసి ది మనకి
ఉమ్ అదే ఫోన్లో ఉంటాయి జాగ్రత్త తా ఉంటాయి
ఉమ్ మ్ మీ నాన్నగారు ఏవైనా ఉన్నాయ్ చెప్పారా ల్యాండ్ ఎప్పుడో అన్నారు గదా మీరు
ఆ చెప్పాను ఆల్రెడీ బట్ ఇంతవరకు ఏం అడగలేదు ఏదో ఒక దగ్గర కొంచెం ఉంది బట్ అది ప్లేస్ సరిపోదేమో అన్నారు
అవునా ఒకసారి చూసద్దామా అంటే మనకు తెలుస్తాది కదా మనం వెళ్ళి చూస్తే
ఆ వెళ్లాం ఒక టూ డేస్ నాకొంచెం రెప్పనుంది ఎల్లుండి గూడ పనుంది టూ డేస్ తర్వాత వెళ్దాం
అలాగే మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్ చేయండి ఇద్దరం కలిసి వెళ్దాం
బిజినెస్ అంటే లోన్స్ కూడా ఇస్తారేమో అని అన్నారు మా నాన్న
అవునా అంటే ఇది మన కోళ్ళ ఫామ్ కదా దీన్ని కూడా ఇస్తారా
ఏదైనా బిజినెసే కదండి అంటే పర్టికులర్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా పథకాలు తీసుకు వొచ్చింది సున్నా వడ్డీ రుణాల కుంటా ఇస్తున్నారు
అవునా కనుకోండి ఐతే మరి మీరు ఈరోజు ఎటైనా బయటికెళ్తే ఒకసారి కనుకోండి ఇస్తారు అంటే మనకూడా మంచిదేకదా
ఎంతో కొంత వచ్చినా మనకి కొంచెం హెల్ప్ అవుతుంది ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే మళ్ళీ వడ్డీ కట్టాలి కదా
అవును మళ్ళీ వాళ్ళు ఎక్కువ వడ్డీ అంటే మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవు అదే ఈ సున్నా వడ్డీ రుణం అంటే ఏ ఖర్చు ఉండదు కదా
ఉమ్ అదే చూసాను మొన్న మా అన్నారు అప్లై చేయండి ముందుగా అప్లై చేసి పెట్టుకుంటే అది వచ్చే లోపు మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అన్నారు
అది కూడా కరెక్ట్ ట నాన్నగారు బా సహ ఏమంటారు హెల్ప్ చేస్తున్నారు కదా మనకి
అవునవును మా నాన్న ఎప్పుడైనా అమ్మాయిలూ సొంతంగా కాల పైన నిలబడాలనే అనుకుంటారు అందుకే నేను ఇది చేస్తానన్నప్పుడు కూడా ఆయన మొత్తం ఒప్పుకున్నారు
అంటే నువ్వు చెప్పావ ఇలా చేస్తే లాభలొస్తాయి అని అన్ని ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు తనకి
మనకన్నా పెద్దవాళ్ళు వాళ్ళకు అన్నిీ తెలిసే ఉంటాయి తను ఇంకా నాకు ఏమైనా సూచనలు ఇస్త తత్
అవునా మంచి పని చేస్తున్నారు
మీ ఇంట్లో కూడా ఒప్పుకుంటారనుకుంట నాక్ తెలిసి
ఒప్పుకుంటారు చెప్ అంటే వాళ్ళకీ చెప్పాలి ఇలా చేస్తాం ఇద్దరం ఉన్నాం ఒక్కదాన్నే కాదు అంటే ఒప్పుకుంటారు ఒకదాన్ని అంటే భయం ఉంటది కాని ఇద్దరం కాబట్టి ఏం కాదు
కావాలంటే చెప్పు వాళ్ళు ఇంట్లో ఆల్రెడ ఒప్పుకున్నారంట వాళ్ళేప్పు సపోర్ట్ చేస్తున్నారంటే అప్పుడు మీ వాళ్లు గు ఆలోచిస్తారు అరే మేము గూడ సపోర్ట్ చేద్దాం అని వాళ్లు గూడ అనుకుంటారు
ఉమ్ చెప్తానండి వ అవి నానింకా ఇలా హెల్ప్ చేస్తున్నారు సజెషన్స్ కూడా ఇస్తున్నారు అని చెప్తాను అప్పుడు వాళ్ళు కూడా అర్థంచేసుకుంటారు
ఉమ్ అంతే కాని ఎవరు కాదంటార్ చెప్పండి ఈ కాలంలో ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒకటి చెయ్యాలనే అందరూ కోరుకుంటున్నారు
అంతే కదండి ఖాళీగా ఉన్నా కూడా వాళ్ళు కూడా అనిపిస్తది ఖాళీగుండడం ఎందుకు ఏదో ఒకటి చేసుకుంటే బెటరేకదా అని అనుకుంటా
ఎలాగ చదిపిస్తున్నారు దానికి తగ్గట్టు ఏదన్నా మనం చేసు ఉంటేనే బెటర్
అంతే కదండి బాగా అ
ఇంకా మరి మాట్లాడండి ఇంట్లో అయితే ఒకసారి చెప్పండి క్లియర్గా అన్న ఎక్స్ప్లెయిన్ చేయండి
ఆ అలాగే అండి నేను ఫోన్ చేసి చెప్ప్పాను అడిగి ఒకసారి మా అమ్మాకి చెప్ప్పాను ఫస్ట్ మా అమ్మ ఏమంటుందో చూసి
ఇక ఇంట్లో వాళ్ళుందరుూ ఒప్పుకుంటే వాళ్ళు మీకు కొంచెం డబ్బలు కూడా ఇస్తారు మనకు ఉపయోగపడతే
అలాగే అండి అడుగుతాను అడిగి చెప్తానులేండి నేను ఫోన్ చేసి అలాగే బాయ్